హలో
హలో నమస్తే అండి
ఆ చెప్పండి
బాగున్నరండి
ఆ బాగున్న
సరే అండి మన టాపిక్ దేని గురించి మాట్లాడదామండి
మీరే చెప్పలి
ఆ ఏదన్నా చెప్పండి ఏదన్నా ప్చ్ పండగల గురించి కాగానీ ఏదైనా ఫెస్టివల్స్ గురించి చెప్పండి ఏమన్నా
ఆ ఒక నిష్ హలో మీరే చెప్పండి దేని గురించో
ఆ మేము మాకు ఇక్కడైతే వినామయ చవితి దసరా బాగా చేస్తారండి
ఊ
వినాయక వినాయకమయ చవితికి ఎలా అంటే మేము ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజిస్తాము
ఊ
ప్లస్ దాంతో మాకు ఇక్కడ తొమ్మిది రోజులు చేస్తారు
ఊ
తొమ్మిది రోజులు చేస్తారు కాబట్టి ఒక్కొక్క రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు పాట కచేరీ పెడతారు ప్లస్ ఏదైనా ఆ మ్యాజిక్ షో పెడతారు
ఆహ
ఆ లాస్ట్ తొమ్మిది రోజుల తర్వాత చెక్క భోజన
ఆ
ఆ కోలాటము ప్లస్ దేవుడు ఊరేగింపు ఉంటుంది
ఊ
ఇంకా మీకండి
టె మీరు చెప్పినట్టు వినాయక చవితి అంటే కొంతమంది కొన్ని దేశ యాల వినయా చవితంటారు కొన్ని గీతాల్లో కొన్ని దేశాల్లో గణేష్ చతుర్థి అంటారు ప్చ్ ఎందుకంటే ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి పండుగ అంతే కాక ఇది భాద్రపద మాసము శుక్రపక్ష చవితి నాడు వినాయకుడు జన్మించాడని లేదా గాణదపత్యం పొంద అని నమ్ముతార అంటే ఈ పండుగను తెలు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లలో వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి అత్యంత వయంగా జరుపుకుంటారు
వినాయకు వినాయకుడు ప్రతిమలను పెట్టి చేస్తారు
ఆ తొలి పూజ అంటే ఏ శుభకారమైనా వినాయకుడు కుతను ప్రారంభించడం ఇంతు సాంప్రదాయం గల నెక్స్ట్ ఏంటంటే ఇంకా పూజా విధానం ఎలా ఉంటుందంటే ఉదయాన్నే తలంచి స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరిస్తారు ఆ వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్ తి శ్రద్దలతో పూజిస్తారు.
ప్లస్ దాంట్లో ఉపవాసముండి ఆయనకు నైవేద్యాలు అన్నీ చేసి మనం సమర్పిస్తాము.
హుమ్
ఇంకా వచ్చేసి మాకు ఇక్కడ బాగా చేస్తారండి నైట్ పాట కచేరీ పెట్ పెట్టేసి కోలాటాలు అంటా జస్ట్ సంథింగ్ వెర వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటారు ఇక్కడ. ప్లస్ దాంట్లో ఇంకా ఎలా అంటే
సే
ఆ
పండుగ రోజు పాలవెెల్లి అలాంటన్నా తెలుసా నీకు
ఆ తెలియదండి
అంటే పాలవెల్లి అలంకరణ, అంటే పూజకు ముందు వినాయకుడి విగ్రహం పైన పాలవెల్లి అంటే వెదురు కర్రలతో చతుస్రాకారంలో చేసిన చట్రంలో వేలాడదీస్తారు కదా
ఆ ఏమో తెలీదండి, మాకు ఇక్కడ చేయరు. మాకు ఇక్కడ మామిడి తోరణాలు ప్లస్ అరిటాకులతో మేము అలంకరించు
అంటే పాలవెల్లి అంటే మొక్కజొన్నపొత్తులు, వెలగ పండ్లు, సీతాఫలాలు
ఆ ఆ అవన్నీ పెట్టుకుంటామండి ఆ పెట్టుకుంటామండి ఫ్రూట్స్ పరంగా ఆ ప్రూట్స్ పరంగా లేదూ నైవేద్యాల పరంగా నైవేద్యాలు సమర్పించడము ప్లస్ దాంట్లో మాకు ఇక్కడ ఎలా అ అంటే ముగ్గుల పోటీలు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేపడతారు.
ఉమ్మ్ ఇంకోటి ఏందంటే పసుపు గణపతి పూజ తెలుసండి మీకు అంటే మట్టి వినాయక విగ్రహాన్ని పూజించే ముందు
పసుపుతో కూడా గౌరమ్మని చేస్తామండి ఇక్కడ
ఆ మన సాంప్రదాయం ప్రకారం పసుపుతో
ఆ ఇంకా వచ్చి ఆయనకు వస్ వస్త్రం అనేది తెల్లటి గుడ్డ కూడా వస్త్రం వేస్తాము
ఉమ్మ్ అంటే ఇంకోటి ఏంటంటే పసుపుతో చిన్న వినాయకుడిని చేసి పెద్ద పూజ చేశారు అంటే పసుపు గణపతి పూజ పూర్తయిన తర్వాత ప్రధాన వ్రతకల్పం మరియు కొంతమంది కథను చదవడం ప్రారంభిస్తారు కదా
అ
ఇంకోటి ఏంటంటే పూజ ముగింపులో మన ఇంట్లో వాళ్ళందరూ చేతిలో అక్షింతలు పట్టుకొని వినాయక చవితిని కథను తప్ప వినాయక చవితి కథను
ఇంచి గిరిక ప్లస్ జిల్లేడి పువ్వులు గన్నేరు పువ్వులు మల్లె పూలు, జాజిపూలు ప్లస్ కనకాంబరాలు ఇలాంటి పూలన్నీ ఒక తొమ్మిది రకాల ఐటమ్స్ పూలు కూడా వేస్తాము
ఆ ఉంది వినాయక చవితి కతింటారు ఎందుకంటే చంద్రుని శాపము సుమంత కమని వృత్తతం అంటే శ్రీకృష్ణుడు నిందలు పడ్డం వంటి విషయాలు కథల్లో ఉంటాయి కదా
అవు
కథలో కథ పూర్తి అయ్యాక అక్షింతలు మన తలపై వేసుకుంటారు మనకి ఏదన్నా అపనిందన్నా తొలిపదాయె నమకం
అంటే జస్ట్ ఎలా అంటే చంద్రుని చూసినప్పుడు మనకు దోషం తగలకుండా ఉండేడానికి అక్షింతలు వేసుకుంటాము
ఆ
ఇంకా అండి మాకు ఇక్కడ దసరా కూడా ఫేమస్ గ చేస్తారు తొమ్మిది రోజులు అలంకరణ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్ స్తారు ఒక రోజు సరస్వతి అలంకరణ లక్ష్మీదేవి అలంకరణ ప్లసూ త్రిపుల సుందరి అలంకరణ నించి దుర్గమ్మా అల అలంకరణా బాల త్రిపుర సుందరి అల అట్లా తొమ్మిది రకాలు తొమ్మిది రోజులు అలంకరణలు చేస్తారు
ఇంకోటి ఏంటంటే పూర్వకాలం నుండి మనం వినాయ చేతికి నల్ల మట్టితో చేసిన విగ్రహాలని పూజించేవారూ మట్టి విగ్రహాన్ని పూజించ్ పూజించీ జలాల నిమజ్జనం చేయడం వల్ల అది తిరిగి ప్రకృతిలోనే కలిసిపోయ మనకు చెడు అవుతుందని పెద్దలూ ఒక అద్భుతమైన సాంప్రదాయం మట్టి వినాయకుని పూజించడం
ఆ ఆ
ఆ రోజూ
అవునండి ఇప్పుడూ ప్లాస్టికూ కెమికల్స్ కలిపీ విగ్రహాలు చేస్తుంటారు కాబట్టి ప్లస్ మనం మట్టి వినాయకున్నూ చేస్తే చాలా వరకు కలుషితం కాకుండా మనమూ బాగుంటాము ప్లస్ ప్రజలు అందరూ బాగుంటారు హలో హలో హలో చెప్పండి హలో